ఆల్లె దేన్ ఏం మాట్లాడాలి దేనిగా ఒకదా దేనైన్నుంచి ఏదన్న టాపిక్స్. ఊ నే చెప్పనూ మనుషుల నడకతీరే ఊ నేను ఎప్పుడైనా హలో.
హలో. ఆ కిం
ఆ ఏం చేతన్నావ్ బావున్నావా.
బావున్నా లక్కీ నువ్వు బాగున్నావా
ఆ బావున్నా. ఏం చేతాన్నవ్, కూర వండినవా.
కూరొండినా ను వొండినవా.
ఆ వొండినా ఏం కూరా.
మాదీ చిక్ తోటకూర మీదీ.
మాది మటన్.
ఆహా ఒక్సారి స్పీకర్ వత్తాంది ఒక్సారి రాట్లేదు తెలుసా. భలేగా
ఏమో మరి.
స్పీకర్ ఆన్.
స్పీకర్ ఆన్ చేసే వుందిగా.
ఆ ఆన్ చేయండన్నా అట్ల ఏదన్నా ఒక్కొక్కసారి ఒత్తాంది స్పీకర్.
ఆ
ఉమ్. ఏం చేతాన్నవ్.
ఏం లే నీతో ఫోన్ మాట్లాడతాన.
ఏడున్నవ్.
ఇంటికాడా.
ఆ ఏం చేతాన్నవ్.
ఏంలేద్ ఊ బండి పైన.
బండికి ఎన్ని ఉన్నాయ్ టైర్లు.
రెండు టయర్లు.
కాళ్ళకి చెప్పులేసుకున్నావా.
ఏసుకున్న చెప్పులు. క్రాక్స్. తోమినా హ తోమకుండనే పని చేత్
తిన్నావా అన్నం. తిన్నాం ఏ ఏ ఉమ్. ఎట్ల కూస్ సున్నవ్. బండికి అటు ఇటు కాలేశి ట్టి కూసున్నావా, ఒక్క కెళ్ళే కూసున్నావా.
అటు ఇటు కాలేశి కూసున్న.
కింద కూసున్నవ్.
అయ్యో ఇది ఏ చెట్టో నా కూడా తెల్వదు.
నీ వైపు ఉన్నదా అట్ సైడ్ ఉన్నదా చెట్టు మొత్తం.
అటు కొంచెం ఉంది. ఇటు కొంచెం ఉంది.
నెత్తి కటింగ్ చెప్పిచ్చుకున్నవా.
చేయిచ్చుకోలే ఇంకా.
ఏ కలర్ టీషర్ట్ ఏసుకున్నావ్.
ఎల్లో. గోల్డ్ కలర్
నిలవాడు చక్కగా
ఎందుకు నిలబడ్డ
నిషే ఇంటి మీద ఎన్నో ఏ తెల్ల గీతాలున్నా ఏంటివి అయి
అయి కాల ట్యాంక్స్
కలర్ టాక్సీ అండి ఇది షార్ట్ ఏ కలర్
షార్ట్ బ్రౌన్
భరత్ అంతా వేస్ట్ గాడే లేడు కదా అవను నిజమే సో సో జెత్తాడు మధ్యలో ఎత్తాడు మొత్తం ఆగం ఆగం చెత్తాడు హు ఎమ్
ఎలరా నయన
ఇయ్యాల స్నానం చేయలేట్టుంది వాసన వస్తంది. ఇయ్యాల విడు బ్రష్ కూడా వెేలేదట్టుంది.
ఆ చేయలే చేయలేదంట
హు భరత్ ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు అదే దుడ్డివం అన్నారే దొడ్డిపోయినవ బేటా హు దొడ్డి పోయినవా బేటా అంటాడు హు
ఏయ్ ఎవర్రా నువ్వు
ఏమో ఏడ దొరికిండవో ఏమో
ఆ రోజు
అ ఆ చెప్పులు చెప్పులు బోట్లు ఉన్నట్టే ఉన్నాయి చూడు బోట్ ఉన్నట్టు పడవల్ అక్కనే దాంట్లో ఇదొచ్చు ని చొప్పుల్ మామూలుగా లేవు గదా నైస్ స్పా ఇట్స్ పార్ట్ చూడు ఆడ గా ట్యాగ్ కాకపోతే. స్పార్క్ వేస్ట్ కంపెనీ అంట. అందుకే బోర్డు వేసుకొని తిరుగుతాండు. బూట్లే వాడుతా. ఆ భరతు షాటు ఏ కలర్ చెప్పు. పాయింటాది. ఆహ. ఆన్లైన్.
ఏంది మరి ఏం చేయాలె. ఆ ఏం చేత్తాన్వ ఆ పెయింటింగ్ ఎసినా కదా.
అయిపోయింది ఎప్ ఎప్పుడ లేసినా కూడా జిపపోల. ట ఓ అన్ని చేత్తోవ్ ఏం చెప్పాలే అన్ని చేత్తోవ్ మళ్ళ ఏం చెప్పాలి అంటవ్
ఏం డ్రాయింగ్ ఏసినవ్.
డోకరా. ఉమ్ వెజిల్ల్. అది ప్రాబ్ల. అందుకే ఈడ బంగ పట్టినట్టు భత్మీలాడుతది. ఇట్లా అయిపోయింది నీతోని ఎందుకు పడత చెప్పు. నీ దల్లే మళ్లీ ఫస్ట్ కానుంచి చేస్తానవ నువ్వు. నువ్వేన్ ఎన్నున్నాయి మీయి ఇంకా. ఇంకా రెండు ఉన్నాయి ‌‌. పోరాదు ఇంకెందుకు. మాయే ఇంకా బొచ్చెడున్నాయి. మాట్లాడు అనిల్ అన్న తోటి ఇంక మేమెందుకు. మాట్లాడులకి.
ఈయాల ఏమన్నా అది అఖిల్ అన్న సునీల్ అన్న గిట్లా టోర్నమెంట్ పెడతా అన్నారుగా.
ఉమ్.
క్రికెట్ టోర్నమెంట్.
ఉమ్. ఆ ఇప్పుడే కూర్చున్నా రేపు
ఎలాగిలా నడగ్ల ఆ ఆమైతే నువ్వు ఇట్లా టోర్నమెంట్ పెడుతా అన్నావ్ కద భారత షటిల్ ఆడేకి పో రేపు మధ్యానం పోతానా
అవునా ఎందుకు రేపు మధ్యానం
టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ సెంటర్ పడ్డది ఈయాల షటిల్ ఆడినావా? ఉర్రే కా షటిల్ ఆడినావా ఇయాల? ఆ ఎవర్ తోట్ ఆడినావ్ ఆ
నీ టోర్నమెంట్ కుట్ట
అహా క్రికెట్ అను అంటె నువ్వు బిట్ ట్ నువ్వు బి త నసనీరేన ఇట్లా టు టూర్నమెంట్ పెడతా అన్నారుగా
పెడతాం ఇగ ఏం చేత్ వేరేటోళ్ళు ఎవరికో పైసలిచ్చే బదులు మాక్ పెడితే మేమే బెడతాం మ టోర్నమెంట్
క్యాష్ ప్రైజ్ ఎంత
క్యాష్ ప్రైస్ ఎంతైనా గాని ఇప్పుడు ఐదు పది ఐ ఐదు పదివేలు తీసుకున్న దాన్ని బట్టి ఇక దాంట్లో
కి యాభై రూపాయలు టీమ్కి ఐదొందలు.
ఆ
బొచ్చడొత్తాయ్.
అవును అమ్మ
ఆ మా గల్లీలో మా గల్ ల్లీలో వీడెవడో పోరగాడు కారుతో ఈడు ఎవ్వడో మా గల్లీలో పోరాగాడు కాది కారు తోనీ ఆడతాండు ఒకసారి ఇయ్యమంటే ఇత్తలేడు
ఉ
అది ఒక్కటే పల్టీలు కొడతు తాంది ఇగో ఆ తాతకు పోయి గుద్దుతాండు కార్ని
ఆ ఎవడు కివి క్రివి గాడ
కాదు ఈ పోట్టీ గాడు ఆ క్రివు గాడు అసలు కార్ నన్నే ముట్టు కొనియాడు రిమోట్న్ కూడా ముట్టుకుంటే ఆ అంటాడు
నాకు నేన్ని చెట్లు నిన్ను అడిగిన మనిషిని
రాదు రా
ఇది ఎల్లో కలర్ దాన్ తొడు కూడ ఆడన్ సులక్ పని ఉన్నద్
ఆ అది ఫుల్ అదే అద గీ పొట్టి గాడిదే అది
ఉహు
ఇప్పుడు ఆడుత జూయి ఆవుడిగ్
ద ఇటు ద